హలో మేడం మేడం గుడ్ ఈవెనింగ్ అండి ఏం చేస్తున్నారు మేడం
ఏం లేదు అట్గానే ఉన్నానండి ఇంతకు ముందు పని అయిపోయింది వట్టిగానే ఉన్నానండి
ఇంకా ఏమి చేస్తున్నారు పిల్లలు ఏం పిల్లలు ఏం చేస్తున్నారు అండి ఏస్ంటీ
పిల్లలు ఆడుతున్న రండి స్నాక్స్ తింటున్నారు
అవునా మేడం
ఉ
ఓకే ఓకే ఇంకా ఇంకా చెప్పాలి మేడం ఎలా ఉంది మీ సైడ్ వా
మా సైడ్ వాతావరణాన్నినికి ఎట్లుందంటే కొంచెం మబ్బుతోటే ఉందండి నిన్న బాగా వర్షం వచ్చిందండి
అవునా మేడం
ఉ అట్లా మబ్బు మబ్బు అయి ఉందండి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
మీ పేరు ఎట్లుడి
ఆ హలో ఆ అయితే మేడం నేను ఏమం టున్నానంటే ఇప్పుడు మీది మొహర్ర ఫెస్టివల్ నడుస్తున్నాయి కదా అంటే దాని గురించి నాకు ఏమనా చెప్పగలుగుతారా మేడమ్ ఏమన్నా
ఆ అవునండి ముహూరంలో మాకు ఐదు రోజుల నుండి స్టార్ట్ అయితదండి పండుగ ఫస్ట్ డే పిరిల్ని కూచో వెడతాం మేము
అవును
ఫస్ట్ రోజు నుండి ఇగ ఐదు రోజుల వరకు పీరిల తోటి అవి ఇగ ఏంది కూర్చోబెట్టుడు దాన్ని తయారు చేసుడు అలంకరించుకునుడు అద అంత చేసుకుంటా ఉంటాము
పి
దాని తర్వాత ఏంది మళ్ళ ఐదు రోజుల నుండి ఇగ ఇంట్ల పండుగలు స్టార్ట్ చేస్తాము ఐదు రోజులు సీడి తెచ్చి ఆ మేము మొక్కుతాము మల్ల ఆరో రోజు ఏంది
ఇది మేడం ఇది మాతం అని అంటారు అది ఎప్పుడు మేడం
మాతం అంటే రేపండి
రా మేడం
ఆ ఏందాంటే పదకొండో రోజు ఉంటది అన్నట్టు
పదకొండో రోజుకు మాతం ఉంటద మేడం మీరే మీ మీ ఎప్పుడ చూసారా మేడం అంటే ఎలా జరుగుతది ఏంటిది అనేది ఎప్పుడు చూసారా మీరు
ఏ లేదండి అట్లా వెళ్ళలేదు మేము వెదరే వెళ్ళలేదండి
మొబైల్లో గాని మొ మొబైల్లో గాని సోషల్ వెబ్సైట్ లో గాని చూసారా మేడం
విన్నానన్నట్టు చెప్పంగా విన్నానన్న ఎందుకంటే పదో రోజుకు పిరీలు తీసుకెళ్తారు కదా
మేడం
పదో రోజు పీరీలు తీసుకుని వెళ్ళిపోతారు పదకొండో రోజులకు ఇకా మాతమనేది జరుపుతరు
ఆహా అవునా మేడం
ఉ
ఇంకా చెప్పండి మేడం వాతావరణ సూచన ఎలా ఉన్నది మీ దగ్గర మరేమన్ అనుకుంటున్నారు వర్షాలు ఎలా పడతాయి అనుకుంటున్నారు పంట పొలాల విషయం ఏమన్న చెప్పగలుగుతారా
ఆ పంట పొలాలంటే ఇట్లనే మొతం వెదర్ మొ క్ దే ఉన్నది
ఓకే ఓకే మేడం ఈ అయితే ఇప్పుడు వాతావరణ సూచన అనేది మీ సైడు ద అ మీ సైడ్ వాతావరణ సూచన ఈ రోజు ఎలా ఉన్నది మేడం ఎండ కుర్చేటట్టు ఉన్నాద లే వాన వాన పడేటట్టున్నాద మేడం
బాగా మాబ్బు మాబ్బయి ఉందండి నైట్ బాగా వర్షం వచ్చింది మొత్తం మబ్బు మొత్తం మూసుకొని ఉంది ఆ ఉందండి అదైతే తప్పుత లేదు
ఉన్నదా మేడం ఉడకాపోతా
ఆ ఉందండి బాగా ఉడకపోస్తోంది
బాగా ఉడకపోస్తుందా మేడం
మ్ ఇంకా మంచిగా వర్షాలు పడితే ఊడకపోతా అన్నది పోతది ఎక్కడండి వర్షాలు సరిగ్గా పడట్లేదు మంచిగా వర్షం వరిస్తే కదా ఉడకపోత అనేది పోయే ది ఫ్యాన్ ల ఫ్యాన్లు తిరుగుతనే ఉన్నాయ్ కులర్ ల కులర్లు విరుగుతాన్నయ్ ఫ్యాన్ల ఫ్యాన్లు తిరుగుతనే ఉన్నయ్ ఉడుకపోతా ఉడుక పోతానే ఉన్నాది
అవును మేడం కరెక్టే మేడం మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజమే చెప్పారు మేడం అయితే ఇప్పుడు వాతావరణం ఎందు కనీ ఇలా జరుగుతుందని మీరు అనుకుంటున్నారు మేడం
ఎందుకంటే ఇగ వర్షాలు పడకనే కదానండి వర్షాలు పడితే కదా మంచిగా వాతావరణం అనేది మంచిగా ఉంటది
అంటే దానికి కారణం ఎవరంటారు మేడం ఇప్పుడు వాతావరణం ఇలా కావడానికి కారణం ఎవరని అంటారు అం ర్ మేడం మీ ఉద్దేశంలో
ఇగ ఎవ్వరంటే ఆ వర్షాలు పడతనే కదా ఇవి అంతా కారణం అనేది ఏముంటదండి
ప్రకృతిని ప్రకృతిని మనమే కదా మేడం అంతం చేస్తున్నాము
అంతే అదయితే ఉందండి
ఇప్పుడు చూడండి మేడం ఫస్ట్ మనకు గు పల్లెటూర్లు పోయి ఇప్పుడు సిటీలు అయినాయి ఫ్లాట్స్లు అయినాయి బిల్డింగ్ లు అయినాయి ప్రకృతి అనేది అంతరించిపోయింది గాడుపు అనేది లేదు కదా మేడం
అవునండి గజక తని కాల అవును కరెక్టేనండి మీరు జెప్పేది కుడా
ఫస్ట్ ఎలా ఉండే అంటే మంచిగా పచ్చని చెట్లు అవన్ని ఉండే కదా మేడం పచ్చని చెట్లులేవ్ మొత్తం అంతట ఎక్కడ అంత అదే అదే చిన్న చిన్న చిన్న గు చిన్న చిన్న
అప్పుడు ఏందనేది చ చెట్టు ఇట్లా ప్రకృతి లే క్క ఉండే చల్లగా ఉంటుండే ఈ రోడ్డు లేకుండే ఫస్ట్ మట్టి ఉండే అప్పుడు ఇన్ని వర్షాలనే ఇనికి మంచిగా సల్లాగా ఉంటుండే వెదర్ కుడా
అవును మేడం
ఉమ్ ఇప్పుడు ఏంది రోడ్లు అయినాయి పెద్ద పెద్ద ఇల్లులు అయిపోయినాయి ఇగ చెట్లని ఎవరు పెంచుతున్నారు ఈ వర్షాలు వచ్చినా గూడ నీళ్లు ఎక్కడ ఆగుతున్నాయి రోడ్ల మీద వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి
అవును మేడం
అట్లా అని ఎక్కడ చల్లగ ఉంటుంది ఇగ వెదర్ మనకు
వెదర్ అనేది ఉండదు మేడం అందుకే అన్ని అన్నిటికీ కారణం ప్రకృతేగా మేడం
అవును అండి
ప్రకృతి ఇలా చేయబటికే కొంచెం మనకు మనకు కూడా ఇబ్బంది అవుతుంది గదా మేడం
ఆ
అయితే నేను ఏమంటున్నాను మేడం అంటే మరి మనం ఎలా చేస్తే మన ప్రకృతి మ మళ్ళీ మనము సహజంగా తీసుకొని రావచ్చు అంటున్న మేడం
మనం ఇట్లా అనేదంటే మనకు చెట్లను బెంచాలండి చెట్లను బెంచితే అయితే అవి చల్లగ ఉంటుంది
మీరు పెంచార మేడం చెట్లను
ఏంటిది అండి
మీ మీరు చెట్లను పెంచారా తుంచారా
మేము మాకు ఉందండి ఒక చెట్టు ఉంది అండి
రేపా మాట్లాడుతవ్ గదా రేపు మాట్లాడుత వ్ గదా ఆ అయితే నేనేం అంటున్నాను మేడం అంటే ఆ మనం ప్రకృతి అనేది మనం సహజంగా మన మనంతట మనమే ప్రకృతి అనేది నాశనం చేస్తున్నాం మేడం
అ అవునండి
ఇలా అరికట్ట ఇలా మనం
అసలు చెట్లను పెంచుకుంటే మనకు ఉపయోగం ఉంటది మంచిగా
ఉమ్ అదే మేడం మన ప్రకృ మన ప్రకృతిని అనేది మనం సహజంగా ప్రకృతిని పెంచాలి మనం ప్రకృతిని మంచిగా చెట్లను పెంచుతే మనకి ఏంటింటే గాడి పని వస్తది మేడం అప్పుడు ఫస్ట్ అయితే మనకు ఇంత ఉడకపోతు ఉండకపోతుండేగా మేడం ఇప్పుడు బాగ ఉడకపోతున్నది
అవునండి అవునండి
చానా అంటే చానా ఉడకపోతున్నది ఇప్పుడు చూడండి మేడం ఇప్పుడు ఎక్క చె ట్టన్నా మీరు ఇప్పుడు బయటికి వచ్చి చూడండి ఏ చెట్టు కొమ్మ గూడా ఊగుతలేదు ఒక ఆకు కూడా ఊగుతలేదు మేడం
అవునండి
ఆ అందుకని ఏంటిదంటే మనము ఏం చేయాలంటే ప్రకృతి మనకు పెరుగా మన ప్రకృతి మనకు పెరగాలి మనకు పచ్చందనం కావాలంటే మనం చేయాలి చేసింది ఏం లేదు మేడం మనం ఫస్ట్ ఏంటిదంటే మనం చెట్ల నన్ని పెంచాలే చెట్లను పెంచాలే నీరు పోయాలే చెట్లను మంచిగ చూసు కోవాలే ఇప్పుడు మన శరీరాన్ని మనం ఎలా చూసుకుంటామో చెట్లను అలా చూసుకుంటే ఏమైతదంటే చె ఆ
అవునండి అట్ల ఉంటేనే ఓకే ఐతది మంచిగా.
హ చెట్లను మనము సమయానికి నీరు పోయడము. దా దానికి ఎందుకు మేడం రెండు రెండు రోజుల. ఒక్కసారి సాధారణ నీరు పోసినా కూడా ఏమి కాదు అది ఎక్కువ. క్కువ నీరు అడిగయి కదా మేడం.
చెట్లు పెరుగుతాయి కాకపోతే. వాళ్ళు తెంపేసేస్తారు. అలా ఉన్నాయి.
అదే అడే మేడం అదే అదే మేడం ఇంక నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఇంకా మనము మన ఇది కూడా చేయవచ్చు మేడం ఏమంటారు అంటే మనం చెట్లు ఉంటాయి కదా మేడం చెట్లు అని ఎట్లా అంటే పార్క్లకి వెల్లీ నర్సరీస్ ఉంటాయి మేడం నర్సరీ వాళ్ళ ఏంటంటే ఫ్రీగా ఇస్తారు కొన్ని చెట్లు కొన్ని రకాల చెట్లు చేట్ల అనేది ఫ్రీగా ఇస్తారు మనం ఆ చెట్లని ఏంటిదంటే మనం పెంచుకోవాలి మేడం అవును పెంచుకుంటే మనకే పెంచుకుంటే మనకి ఏంటిదంటే మనకే అనేవి అవి మనకు ఇప్పుడు మనం ప్రకృతినెస్తే ప్రకృతి మనకి తే మళ్ళ వాపస్ వస్తాయి కదా మేడం ఇప్పుడు ఆక్సిజన్ చూడండి చల్లని చల్లని గా చల్లని గాడప్ సరి ఆ సహజ్ స సహజ
కరెంట్ లేనప్పుడు కూడా మంచిగా వీల్ అవుతాది
హు మంచిగా ప్రకృతి అనేది బాగుంటది మేడం ఇప్పుడు ఎక్కడ మేడం ఇప్పుడు అక్కడ ఫై ఫస్ట్ లాగా ఉన్నదా మడం ఇప్పుడు ఫస్ట్ లాగా ఎక్కడ ఉన్నా చెప్ప
ఎక్కడ ఉన్నాయి అందుకోసం ఈ మధ్యలో ఎవరి అయినా కూడా హెల్త్ ఇలా బాగుంటుంది ఏం బాగుండట్లేదు హాస్పిటల్లు హాస్పిటల్లు అదే తిరుగుతున్నారు కదా
అదే తిరుగుతున్నారు ఆరోగ్యం అనేది కూడా బాగుండట్లేదు అసలు
అదే గదా
ఉ అదే కదా మేడం
మనకు మంచిగా మన చు పక్కల అవి ఇవి మంచిగా ఉంటేనే కదా మనం కూడా ఉంటాం చెట్లు కూడా ఉంటాయి మనం
చె చె చె చెట్లు బాగుంటాయ్ చెట్లతో పాటు మనం కూడా ఉంటాం
అవును కదా
ఉ అదే అండి అదే మేడం అందుకని నేను ఏమంటున్నానంటే మనం ఒకటి గోల్ అనేది పెట్టుకోవాలి మేడం ఏంటిదంటే చెట్లను కొంచెం పెంచాలి చెట్లను కొంచెం పెంచితే ఏంటిదంటే మనకు చెట్లు రేపటి రోజు మనకు రేపటి రోజు గాడుపుని వస్తది ఇస్తది
ఉ.
ఇప్పుడు ఉడకపోత చూడండి మేడం ఉడకపోత విపరీతమైన ఉడకపోత పోస్తున్నది ఈ సమయంలో ఉడకపోత పోయదు అసలు కానీ విపరీతమైన ఉడకపోత పోస్తున్నది దాంతో మనకి ఏంటిదంటే దాంతో మనకి ఇబ్బంది అవుతు మేడం ఇంత చానా ఇబ్బంది అంటే చానా ఇబ్బంది అవు
అవునండి
చూడండి మేడం ఫ్యాన్ లేేసినా అవుతలేవంటే ఏం చెప్పాలి మేడం
అవును
ఆ ఫ్యాన్లు ఫ్యాన్లు వేసిన ఒకవేళ ఫ్యాన్లు వేసినా కూడా అది ఉడకపోత అనేది పోతలే న సహజనామైన సహజమైన గాడుపు మరియు ఆర్టిఫిషియల్ గాడుపు వేరు కదా మేడం
అవును మనం చెట్ల నుండి వచ్చేది గాడుపు
మరి మీతో మాట్లాడి మాకు చాలా మంచి విషయాలు తెలిసాయి మేడం
ఓకే ఓకేనండి థ్యాంక్ యూ మీరు కూడా మాతో మాట్లాడినందుకు
ధన్యవాదాలు మేడమ్
ధన్యవాదాలు